చెప్పు రా
ఏం చేస్తున్నావ్?
ఏమీజెస్తలే జాయిట్ కొడతన్నాం అందరం, ఫ్రెండ్స్ అందరం. ఏం చేస్తున్నవు నువ్వు తిన్నావా?
లేద్
హ్ ఇంకేంటి విశేషాలు ఎందు కు
ఎవరివరకో ఫోన్ చేసి మాట్లాడతే ఒక్క ఇష్యు.
అర్ధంకాలే
కొంచం హలో
ఆ
ఏమైందంటే ఇప్పుడు మీ డాటర్ ఉంది కదా
ఆ ఆ ఆ
మీ డాటర్ ఉంటే ఏం
ఆ హ్ మల్ గధ
నా పాత నెంబర్ ఉంటే దాన్ని లాగ్ అవు తన ఫోన్ లో లాగిన్ అయి కమ్మ అని చెప్ప ప్పినా అయ్యింది. నా ఫోన్ లో కూడా లాగిన్ అయి ఉంది కదా, సో దాని వల్ల రావట్లేదు అనమాట నేనే ఏం చేసిన దాన్ని డేటా క్లియర్ చేశేశి
హ్
అబ్బా నేను డేటా క్లియర్ చేయకపోతే అయిపోవు అన్ఇన్స్టాలే చేస్తే అయి పోవు సో ఇప్పుడు ఆ డేటా మొత్తం పోయింది, మళ్ళా స్టార్ట్
మళ్ళా స్టార్టింగ్ నుంచా అడున్నళ్ళ నువ్వ కూర్చన్నా నువ్వ కూర్చు అంట అన్నదే ఇప్పుడు ఎన్ని, ఇప్పుడు ఎన్నోది ఇది. అర్ధం కాలే. దైన మ
ఫస్ట్ కాల్ యూ
ఓ అంతేనా. ఆ సీతే గుయ వచ్చినీ సరిపోయింది.
అస్సలు నేను తిక్క తిక్క చేసినా. నాకు పిచ్చి లేస్తుంది.
హ్ అయ్యో లేని అలవట్లేదు అతనికి ఎంకాదులే రీస్టార్ట్. ఈడు నె నీ ముందే చెప్పే గారు ఏడు నె ఉన్నప్పుడు నేను నువ్వెంత రోత్. మల్ల పెద్ద పంచాయతీ లేపింది ఫోన్ గల్లా. ఆహ్ వెన్సర్ చెయ్ కమిషన్. నేను స్కూల్ లైఫ్ లో. ఇప్పటిదాకా పోలే స్కూల్ లైఫ్.
ఇంకోసారి చేయొద్దు.
అందరు పోయిరా నేను వచ్చి కొడతా పో ఎందుకంటే మాకు అప్పుడు అలవాటు లేదు ప్చ్. సెవెంత్ క్లాస్ రెండు అందరున్నారు. ఈ కొంతమంది బ్యాండ్ కొట్టి పోయినట్టున్నారు పెళ్లికి. అసలు ఒక నిమిషం. కొంచెం కాల్ తీయ్ అన్న. మట్టి మీద పడుతదేమోని హలో. హలో చెప్పురా.
చెప్పాలబ్బ నేను మస్తే. ఎవో బాధ అనిపిస్తుంది. మస్తు బాధ అనిపిస్తుంది ఛీ మూడు మెంబర్లు ముగ్గురు. తో మాట్లాడితే. అయిపో
హలో
ముగ్గురు తోటి మాట్లాడితే అయి పోవ్
మరి ఎందుకు అట్లా చేసినావ్.
కాల్ చేసినా అయిపో అది ఉండు నేను డేటా క్లియర్ చేసిన తిక్కల్ దాన్ని. ఛ్
హోంవర్క్.
ఏం కాదులే రేపు కూర్చోని మరి చేస్తా ఇగ తప్పదిగా.
ఎట్లా మరిఇప్పుడు.
మళ్ళా అందరు కాల్ చేసి అందరిని ఇన్స్టాల్ చేపించుకోమని చెప్పి ఎంత ఉంటది. నాకు ఒక్కటి ఫ్రీగా దొరికిందంటే మా పెద్ద తమ్ముడు ఒక్కడే. వాడొక్కడు మంచిగా ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అరే కాల్ మాట్లాడరా అంటే మాట్లాడితేనే ఉంటాడు. ఎందుకంటే వాడొక్కడే ఉంటాడు. కాబట్టి ఇక ఆహ్ ఏం పని లేక ఏది లేక. ఉన్నాడంటే వాడోక్కడే. మిగతా అందరు ఏదో ఒక పనులో ఉంటారు. ఎవరు ఫోన్ ఎత్తారు. అందుకని సాయంత్రం టైం లో చె చేయాదండి ఈ సైడ్ అయినా.
ఇద్దరిని ఏమనకు ఈ ఇద్దర్నే టాస్క్ కానీయన్.
ఎక్స్పేట్ ఎక్స్పేట్ చేయలేను మీ డాటర్ ఫీవర్ వచ్చిందంటా
ఓ ఉండాల ఏందెవాలా ఫీవర్ వస్తే
చెప్తున్నా టాబ్లెట్ ఎసుకున్నా అంటే ఎసుకున్నా అనిచేప్పింది
మ్
ఉహు అందుకని ఆశ ఇ్వంటరు వ్వదు అంటరు ఫస్ట్ అందుకని
రూపాయి లెవట
ఇగో
మ్ ఉన్నాయ్ నా దగ్గర ఇంకో నాలుగు
వస్తా
నిత్య అగర్ బయటికి వచ్చిండు ఇంతకుముందు
అవునా త్రీ మన్స్ అన్నవ్
పైసలుకటిరంట లక్ష లక్ష చేరి లక్ష కటిరంనటా
ఈ టాపిక్స్ ఇల్లవోదులే అమ్మ
జస్ట్ ఇంతకముందె ఇంతకు ముందె వచ్చి రంటా
మ్ మ్యారేజ్ చేసుకుంటారా ఇగా మరి
ఎమో తెలువదు అదిగూడా క్లారిటీగా
ఉహు
ఎగ్జాక్ట్ వన్ మంత్ అవుతుంది తర్టీ డేస్ తర్టీ వన్ డేస్ లెవన్ టు లెవన్ నిన్నటివరకు లెవన్ గదా ఈరోజెనంట నిన్న
ఉహు
మ్
ఏస రేపు పొద్దుగాల నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇ కుదేర్ పనీఇగా
ఇంతేన
ఇప్పుడు మధ్యాహ్నం బయటకి వచ్చేదాన్ని ఇప్ప నుంచి కోద్దిగా పొద్దుగాల లేచ్చి స్టార్ట్ చేస్తా ఇగా ఇప్పుడు అందరు ఆ చెల్లెల్లు ఉంటారు కాబట్టిఇకా ఫ్రీగాదు ఫ్రీగా ఉంటరు పట్లా ఇల్ంద ఇప్పుడు ట్వంటీ టూ నే నాకు అసలు అర్థం అయితే లేదు
ఆటింగ్ ఊరుడ తచ్చ వచ్చ ఇల్ అలాడం వె
ప్రణపానంతో కాకొచ్చింది ఎన్నియాలు
చెప్పాలని తెల్సూ
నాలు ఉపందారు నువ్ అశ్వన్ ప్రశాంత్ బ్రో అందరున్నారు
నేమ్స్ తీయద్దు అంటే ఏం తీస్తారేం దబ్బ ప్రతి ఒక్కరు ఇ అమ్మ
నేమ్స్ ఎందుకు తియద్దు వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నా ఈడ కూర్చుందాం అందరం అంటున్నాం
నేను వాడలా నువ్వు ప్రతి ఒక్కరు నేమ్స్ తియ్యకుర్రి ఇ జరా తియ్య కుడదు అని చెప్తే ఏదో మాటలలో అలా పేర్లు వస్తున్నాయి
నేకిన్ మీ డాటర్ నెంబర్ తోటీ ఎందుకు గలవాట్ ట్లేదు అర్థం కాదు ఇట్లా ఎర్రర్ అని వాస్ తుంది రాంగ్ రాంగ్ వస్తుంది
అర్థమయ్యిందా ఇది
అబ్బా అట్లొచ్చినా కానీ ఒక నెంబర్ అయితారు దీ
ఆ
ఉ
ఇంక మరి
చెప్పాల నువ్వే
ఎందుకు అంత సిన్నగా మాట్లాడుతన్నావ్
పక్కకి వచ్చిన పక్కకూ వచ్చున అల్ల పక్కకూ వచ్చిన మాట్లాడు తుంది
ఆ ఆ
ఏం చేస్తున్నావ్ తిన్నావా మరి
లెత్తే ఇంగ తినాలి
ఎంకర్రి ఏంటి?
మరి ఈ రోజు టమాటా చారు.
హ
ఈ రోజు నేమ్మా మమ్మ ఉన్నామ్మ డ్యాలయుడు
ఎందుకో ఎడిపోను
మ ఆడదేవను కడుకడి దర్గా ర్గా కడక
అ్య దొరగల కానీ బోద్ మనలు
లేదు లేదు యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు ఏమంటారు అదే ముస్లి ఏమంటారు కదా అది
హ్మ్
అ ముస్లిం దవి మున్ని కొలుస్తారన్నమాట అట్లయితే అ మా మాయ లేకలేక కొడుకుట్టింది అనమాట ముగ్గురు అమ్మాయిల తర్వాత డాటర్ కొడుకుట్టింది అనమాట ఎంట కలిగడానికి ఇక్కడ మిరియాలగడెం సైడ్ ఉంటంది ఇక్కడ ఒక దర్గా జాన్పాట్ సైదుల దేవుడు అంటా
హ్మ్ రైట్ల సరే బాయ్
అ సరే
హా సరే ఇంకో ఫోన్ నంబర్ ఇయ్ మ్మ్ ను వెళ్ళు కమ్ బ్యాక్